హలో.
జేఎన్టీయూ కాలేజ్ తెలుసా మీకు.
ఆ తెలసండి కొట్పల్లిలో ఉంటది కదా
అవును.
అంటే చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా జెఎన్టియుకి తెలంగాణలో ఒక్కటే కాకుండా ఇండియా మొత్తం పైన చాలా బ్రాంచులు ఉంటాయి.
ఆ ఎక్కువ ఢెల్లీ ఫేమస్ అనుకుంటగ
ఆ ఢిల్లీది ఐఐటి తర్వాత అదే ఉంటది అంటే ఐఐటి బాంబే దాని తర్వాత. ఫోర్త్ పొజిషన్ ఏమో ఉంటది జేఎన్టీయూ డెల్లీ.
హైదరాబాద్ది కూడా క్యాంపస్ చాలా పెద్దగా ఉంటది అంటగ హైదరాబాద్ క్యాంపస్ కూడా పెద్దగా ఉంటా
అవును అనంతపూరూ ఇంకా ఉంటాయి కదండి హైదరాబాద్లో ఏమేమి ఉంటాయి తెలుసా. కాకినాడ జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయూ అనంతపూర్
అంటే నాకు ఎక్కువ ఢిల్లీదే ఎక్కువ తెలుసు అంతే ఇంక మిగతావి తక్కువ తెలుకునే
ఇక్కడ చాలా అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మంచిగా చదువుకోవడానికి ఆడుకోవడానికి అంటే మన ఎక్స్ట్రా ఏమన్నా అంటే ఎక్స్ట్రా కర్యులర్ ఆక్టివిటీస్ ఏమై ఉన్నా మనం ఇక్కడ అంటే మనం ప్రజెంట్ చేసుకోవచ్చు మనని మనం ఇక్కడ
ఓకే జైంట యోజనా
ఆ జేఎన్టీయులు ఇక్కడ రెండు జేఎన్ యు హైదరాబాద్ లో రెండు లైబ్రరీస్ ఉంటాయి ఒక పెద్ద గ్రౌండ్ ఉంటది ఆ గ్రౌండ్ లో టోర్నమెంట్స్ ఇట్లా అయిత ఉంటాయి చెస్ టోర్నమెంట్స్ అని ఫుట్బల్ వాలీబల్ హకీ
ఓకే అన్ టోర్నమెంట్స్ కూడా ఐతుంటాయా
కబడ్డీ టోర్నమెంట్ మొన్నం అంటే రీసెంట్ గా మా స్నేహితులు పాల్గొన్నారు
మరి మీరేం మీరు పాల్గొనలేదా
వాళ్ళు కబడ్డీలో పాల్గొన్నారు ఆ అప్పుడే
ఏంటిది ఒకరికి ఇంజురీ కూడా అయింది శోల్డర్ మా ఫ్రెండ్ కీ లిఫట్ శోల్డ్ర్ ఇంజూర్ అయింది ఇంకొక ఫ్రెండ్ కి ఆ మోకాలు మొత్తం బ్లడ్ వచ్చేసేసింది బాగా అలా అయింది అందుకని ఇంక వాళ్ళు కూడా ఆడట్లేదు ఇంక నేను కూడా ఆడదలుచుకోలేదు
ఆడుతుంటేనే తెలుస్తుంటాదీ ఏం కాదు ఆడాలి అని మీరు స్పోర్ట్స్ ఐడిమ్ అని ఉన్నారా లేకపోతే అంటే నార్మల్
నార్మల్ జస్ట్ ఎక్కువ ఆన్లైన్ గేమ్స్ ఆడా
ఆన్లైన్ లో గేమ్స్ ఆడతారూ
ఆన్లైన్ లో బిజిఎం అన గేమ్ ఉంటుది ఆ గేమ్ లో అంటే మన ఫ్రెండ్స్ తోటి కలిసి ఆడొచ్చు అది అంటే అది అందుకోసమనే ఎక్కువ మంది ఆడుతారు నేననే అ చాలా మంది ఆడతారు అంటే దానికోసమే అంటే అందరం ఫ్రెండ్స్ వెలిసి ఆడుకోవచ్చు అందులో
ఓకే
ఇక్కడ నుంచి అయినా ఆడుకోవచ్చు అది ఇంకొక అడ్వాంటేజ్ ఇప్పుడు నార్మల్ గా అఔట్ డోర్ గేమ్స్ ఉంటే అంటే వెదర్ మంచిగా ఉండాలి అన్ని మంచిగా ఉండాలి అందరు ఒక దగ్గరనే ఉండాలి ఈ ఆన్లైన్ గేమ్స్ అంటే కొంచెం బెట ఉంటది అంటే ఎక్కడ నుంచి ఆయన ఆడొచ్చు జస్ట్ ఒక ఫోన్ అందులో ఒక సిమ్ ఉంటే సరిపోతుంది
నేను కూడా క్యాంపస్ కి వచ్చిన చూసిన జేఎన్టీయు లో ఆ ఏమ
అంటే అ బయట అఔట్డోర్ గేమ్స్ ఆడితే ఎక్కువ అంటే ఫిజికల్ గా గట్టిగా అవుతాం కానీ ఇండోర్ గేమ్స్ ఆడితే బాగా జబ్బులు వస్తాయి అంటే కూర్చన్ కూర్చుని బసిటీ ఫ్యాట్ అవన్నీ వస్తాయ్
ఇ అంతే కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిసఅడ్వాంటేజెస్ కూడా ఉంటాయి
ఉ
మే అంతే ఉంటాయి
అలా ఉంటాయి మా కాలేజ్ లో పెడత తా ఉంటారు ఇట్లే ఆన్లైన్ గేమ్స్ టోర్నమెంట్ పెడతా ఉంటారు
ఆన్లైన్ గేమ్స్ లో టోర్నమెంట్ అంటా
ఆ ఒకప్పుడు పెట్టిండే అప్పుడు మేము పార్టిసిపేట్ చేసినాం గాని ఓడిపోయినాం మా ఫ్రెండ్ ఉంటడు ఒకడు ఆట రానోడు వాని వల్ల ఓడిపోయినాం
ఓకే మరి మీరు మంచిగా ఆడడానికి వచ్చిన వాళ్ళని తీసుకుంటే అయిపోతుండె కదా
నాకు వీళ్ళు తప్ప ఇంకొకడు దొరకరు వీళ్ళ తోటె కొనసాగించాలి
ఓకే మీ కాలేజ్లో ఫెస్ట్లు కూడా మంచిగా అయితాయంట కదా
అవును మొన్ననే ఒక కొత్తగా ఒక ఫెష్ట్ అంటే ఎప్పుడు చేయన్నట్టు కొత్తగా చేసుడు జేఎన్టీయు లో అంటే ఎప్పుడు ఒకటే ఫెస్ట్ చేస్తుండే కానీ ఈ మధ్యలో రెండు ఫెస్ట్ లు చేసిర్రు రెండు ఫెస్ట్లు అందులో మంచిగా అంటే నార్మల్ బ్యాండ్ సింగర్స్ ఉంటారు కదా బయటా బ్యాండ్ సింగర్స్ వాల్ల ది చ్చి మంచిగా పాటలు పాడిర్రు బ్యాండ్లు ఆట్టారు చాలా మంచిగా ఉన్నాయి అంటే మంచి వైబ్ ఉండే
నేను కూడా వచ్చాన నమాట ఆ ఫిస్ట్ కి అదే తెలుసు నాకు అందుకే అడుగుతున్నా అంటే నేను ఓకే అంటే జేఎన్టీయూ ఫెస్ట్ బావుంటదని తెలుసు గాని మరి ఇంత అని చెప్పి నను ఎక్స్ పెక్ట్ చేయలేదన్నమాట
ఫెస్ట్ లు కూడా మంచిగా ఉంటాయి డిపార్ట్ మెంట్ డిపార్ట్ మెంట్ వైజ్
అదే ఒకటే ఒక్క దగ్గర పెట్టి మొత్తం ఉంటదేమో అనుకున్నా గాని అంటే ఇక్కన్నేమో ఒక్కొక్క బ్లాక్ దగ్గర అంటే వాళ్ళకి వాళ్ళకి సపరేట్ సపరేట్ గా అంటే ఎవ్వరిది వాళ్ళకు అన్నట్టుగా వెళ్తున్నా
అ బాలే అట్లా లేదు నేను కూడా అట్లే అనుకున్నా అంటే సపరేట్ సపరేట్ ఉంటది ప్రతి ఒక్కరికి అంటే అందరి గలిపిఒకలా ఉంటారు కానీ ఇక్కడ వచ్చిన సపరేట్ సపరే ఉంది అందరి
మ్ ఇంకా మీకు పేపర్ కరెక్షన్ టఫ్ ఉంటది అంటారు కదా
అవును పేపర్ కరెక్షన్ టఫ్ ఉంటది అంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ చెయ్యరు ఆన్లైన్ కరెక్షన్ ఉంటది వీళ్ళు కరెక్ట్ అంటె కొంతమంది కరెక్ట్ చేయని ఇంకా రాదు కొంతమంది ఫ్యాకల్టీకి తెలుస్తది కొంతమంది ఫ్యాకల్టీకి తెల్వదు ఎట్లా కరెక్షన్ చేయాలో కొంతమంది ఏమో నార్మల్గా ఏదో పైన పైన అడ్జస్ట్ చేసు కూడా అవుతారు టఫ్ఫె ఉంటది ఓవరాల్గా అయితే అంటే మాకు రెగ్యులర్ వాళకికి సో అంటే రెగ్యులర్ వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు తక్కువ మార్క్స్ వస్తాయిన్నమాట
ఇంకా అదే గ్రేడ్స్ తక్కువ వస్తాయెమో మీకు అంటే కంపేర్ టు
అంటే ఏది రెగ్యులర్ వాళ్ళకి గ్రేడ్స్ ఎక్కువ ఇస్తారంట అంటే పేపర్ కరెక్షన్ షన్ ఈజీ ఉండదంట కొంచెం ఐడిపీ వాళ్ళతోటి కంపేర్ చేస్తే
ఓకే ఐడిపి వాళ్ళకి ఇంకా టఫ్ ఉంటదా
ఆ కొంచెం టఫ్ ఉంటదంట అది ప్లస్ అందుకే రెగ్యుర్ వాళ చూసుకుంటే జీపీ జీపీ ఉంటాం జీపీఏ జిబిఎస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అంటే ఓవరాల్ క్లాస్ మొత్తం యావరేజ్ చూ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి
ఉమ్
అట్లా ఇంకా ఒక ఫ్యాకల్టీ కూడా మంచిగా ఉంటారు అనమాట
ఆ బాగా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అట్లు ఉంటర్ కాద చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు
అవును ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు మంచిగా అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అంటే కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంతమంది చెయ్యరు ఇంకా కొంతమంది టార్గెట్ చేస్తారనమాట స్టూడెంట్స్ ని కొంతమంది స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి వాళ్ళని ఇంకా అంటే అన్ని ప్రతి దానిట్లో ఫెయిల్ చేయడము వాళ్ళని టార్గెట్ చేసి ఈ అటెండెన్స్ తీసేయడము మార్క్స్ తీసేయడము
అటెండెన్స్ అయితే చాలా స్ట్రిక్ట్ కదా అటెండెన్స్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటది
ఆ ఇప్పుడు ఆర్ట్వీ ఫైవ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ యింది మాకు ఆర్ ట్వంటీ టు కొంచెం బెటర్ గానే ఉంటది
ఆ ట్వంటీ ఫైవ్ రెగ్యులేషన్స్ లో ప్రతి క్లాస్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి లేకపోతే డీటెయిల్ ఐ మీన్ సిక్స్టీ ఫై ఉండాలి ప్రతి క్లాస్ క్లాస్ క్లాస్కి ఓవరాల్ అయితే వచ్చేస్తుంది కానీ
ఇప్పుడు మాకు ఓవరాల్ నుండి అంటే ఆడు ఆడుతు యాక్టివ్ ఉన్న వాళ్ళకి ఓవరాల్ ఉంటది కాబట్టి వాళ్ళకి చాలా అంటే మంచిగా ఉంటది అనమాట అంటే ఒక క్లాస్ కి పోయి ఒక క్లాస్ కి పోకుండా నడుస్తది అంటే వెళ్ళిపోవచ్చు ఆ మొత్తం కవర్ అయిపోతుంది ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు ఆర్థె ట్వంటీ ఫైవ్ అలా ఉండదు కదా ఈ సబ్జెక్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అంటే ప్రతి క్లాస్ కి వెళ్లాల్సిందే
పక్క వెళ్లాల్సిందే
ఉ
మాకు ల్యాబ్స్ కూడా నేను ఆ చెప్పండి
క్రాన్స్ కూడా అంటే కట్ ఆఫ్ బెంచర్ అంత మొత్తం ఓవరాల్ ఎంసెట్ ర్యాంక్స్ జేఎన్టీ కి కానీ వేరే కాలేజ్స్ కి ఒకప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వస్తే సిఎస్ ఐడి తేస్తుండే కానీ ఇప్పుడు అట్లా లేదనమాట ఇప్పుడు ఇంకా తక్కువ ర్యాంక్ రావాలి జెఎన్టీయు రావాలంటే
అంటే స్టూడెంట్స్ తక్కువై పోతారు కదా అప్పుడు
ఆ ప్లస్ ఐడిపీ కూడా తీసేస్తున్నారు అంటే తీసేసిరు పోయిన ఇయర్ మొత్తం జేఎన్డి మొత్తం మొత్తంలో అందరికి తీసేసిర్రు ఒక్క మెకానికల్ వాళ్ళకిక్కరికే ఉండ
అసలు ఐడీపీ ఓన్లీ జేఎన్టీయుూ లో ఉంటారు కదా ఉస్మాన్ యూనివర్సిటీలో అట్లే ఏమి ఉండదు కదా
ఆహా ఉండదు ఓన్లీ జేఎన్టీ మెకానికల్ ఉండే పోయినసారి అటు పోయిన సారి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉండే అన్నీ సివిల్కి అన్నీ బ్రాంచెస్కి ఉండే కానీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఓన్లీ మెకానికల్ ఒక్కరికి పెట్టరు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఏం లేవు కొత్తగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఐటీ యాడ్ చేసిరు సిఎస్సి లో
అంటే ఇంతకు ముందు ఐటీ లేకపో ఉండక పోతుండేనా
ఆహా ఐటీ ఉండకుంటుండే ఇంతకుముందు ఈ మధ్యలోనే యాడ్ చేసిరు
నేను ఉందేమో అనుకుంటున్నా
హ నేను అంటే నేను అదే అనుకున్న స్టార్టింగ్ లో ఉంటదేమో అని కానీ అప్పటికి సైబర్ సెక్యూరిటీ, మిషిన్ లెర్నింగ్ ఒకటే ఉండే
ఓకే
కంప్యూటర్ సైన్స్ దాంట్లో
ఉ
హు కానీ ఈ మధ్యలో యాడ్ చేస్సిరు ప్లస్సు చాలా మంది అంటే ఎక్కువ సిఎస్ఈ స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు
ఆ కంపేర్డ్ టు ఆయ్య కంపేర్డ్ ఆవేరే బ్రాంచెస్కి సిఎస్సిఏ ఎక్కువ ప్రిఫర్ చేస్త అంటేక ఈ మధ్య కూడా ప్రిఫ
ఆ మెకానికల్ ఒకప్పుడు జేఎన్టీయు హైదరాబాద్లో అంటే చాలా డిమాండ్ ఉండే చాలా వాల్యూ ఉంటుంది మెకానికల్ డిగ్రీకి జేఎన్టీయుూలోను స్టార్టింగ్లో ఇది అంటే మెకానికల్ బ్రాంచే చాలా హైగుండె అనుమాటా మంచి డిమాండ్ ఉండే మంచిగుండే స్ ఇక్కడ చేసిపోయిన వాళ్ళకి మంచి వాల్యూ ఉండే ఇక్కడ చేసిపోయ్యి చాలా మంది జప్పన్ అయినా కియా సౌత్ సౌత్కొరియాలో కియా ఫ్యాక్టరీలో వాళ్ళు తీసుకున్నారంట రిపీట్ చేసుకున్నారంట వాళ్ళు వచ్చి ఇక్కడ్వాళ్ళని
ఓకే కానీ ఇప్పుడు లేదేమో కద
ఆ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అట్లా అంటే చాలా తక్కువ స్ప్యానేగాని మధ్యలో ఇదంతా ఏఐ ఆవంత వచ్చేసరికి అంత డిమాండ్ పడిపోయింది అంత చాలా మంది సిస్ఇ తిసుకుంటరు ఇగ అట్ల అయిపోయింది
ఓకే అండి
ఓకే